హలో
హలో
ఆ హాయ్ హి
హాయ్ ఏం చేస్తున్నావ్ ఏముంది ఏంలే మీరు
మ్ ఏం లే అన్నం దిన్న నా వీనికి తినిపిచ్చినా కూర్చున్న ఇంగ. షాప్ కెళ్ళాలి
టైం అయిపోయింది గా మళ్ళ ఎల్లాల్నా.
ఈ రోజూ ఎవరు రాలేదూ ఫుల్ డే జేయమన్నరు.
ఆహా, ఫుల్ డే జేత్తే మరి ఫుల్ జీతం ఇత్తర.
ఆ ఫుల్ ఇత్తరు
ఆహా
మనకు గూడా మొన్టిదాకా డుమ్మాలు ఉన్నాయి కాబట్టీ ఒక డుమ్మ కవర్ అయితది, ఇప్పుడు ఫుల్ డే ఏస్తే. ఆ హు ఊ కా బెరిగిందంటే ఇంగేముంది ఒక డుమ్మ కవర్ అయితది
ది దినం హాఫే గదా
ఊమ్
తిన్నాం పడుకున్నాం పల్లికాయ ఉంటే కోట్టిన అది ఇంత సేపు
ఉహూ
ఊమ్ పల్
మాది మా అత్తగ ఒల్శిందో ఒలలేదో, కాయ మా అత్తకాన్నే ఉంది.
అన్ని ఒళవ కొన్ని కొన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కొన్ని ఒలసుంటాయి.
ఇంగ అదేలే ఏముంది, ఓ ఇద్దర్ దగ్గర వొయ్ కూసుంటే వాళ్ళు ఇన్ని మనం ఇన్ని ఒలుసుకోవచ్చు. ఊర్లల్ల ఇగ అదే పని జేత్తరు, ఏముంది గిన్నె గిన్నె వట్కవో. తరు హుహూ
ఊ
ఊఉ ఊమ్ తెలిసినోళ్ళ ఫ్రెండ్స్ గిట్ట వొయ్ ఆడ గూస్సున్నవంటే అయితనే ఉంటాయి.
ఆ
ఊమ్ ఉండా మీ సారు
లేడు
ఆ
లేదు లేడు డ్యూటీకి పోయిడి రాలే ఒ కో ఒకో సారో అస్తాడు ఒక్కొక్కసారి అక్కనే తింటాడు చాలా వరకు అక్కనే తింటాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు బాక్స్ కాదు వాళ్ళకు వండిపోయడతారు కాకా అలా అడుక్కుంటాది వాళ్ళ మేడానికి
ఆహా
హా హా వాళ్ళకి వండేసి పెడతారు బట్
ఇంకేం చెప్తారు
అ
ఏమో చదువురుతారు పిల్లలు హలో హలో
హలో
ఆ ఏవో చదువుతారు